హలో
హలో బాగున్నావా అబ్బా
ఆ బాగున్నాను నువ్వు బాగున్నవ
ఆ బాబు ఏం చేస్తున్నారు
ఏం లేదు పని అయిపోయింది. ఇప్పుడే తిన్నా ఇల్లు డ్చుకుంటూ మాట్లాడుతున్నా నీతోనే
ఆహా ఇల్లు ఊడుచుకుంటూ మాట్లాడుతున్నావా
అ
ఆ ఇప్పుడే నిన్న కాల్ చేద్దాం అనుకుంటే పేషెంట్లు వచీర్ర్ వాళ్ళకి ట్యాబ్లెట్లు ఇచ్చినా
ఆహా
స
ఆహా
అదే అదే
ఆ నిన్న బ్యాంక్ వెళ్ళిన ఇది మౌనిక ఉందిగా మన ఫ్రెండ్
ఆ ఆ
ఆ అమౌంట్ కొత్త బ్యాంక్ అంటే ఎస్బిఐ ఎప్పుడు పోలేదు. అక్క రా అంటే పోయి
ఎందుకు అంటే డబ్బులు వేయడానిక తీయడానిక
ఏయ్యడా డిపాజిట్ చేసుకో
డిపాజిట్ అంటే
సేవ్ చేసుకోవడానికి మని
అంటే మరి ఎప్పుడు తీసుకోవాలి మరి
ఇగా తననకి ఎప్పుడైనా అవసరం ఆయినప్పుడు వేసుకుంటది ఏదైనా చిట్టి వేస్తే డబ్బులు వచ్చా
అయితే ఇప్పుడు ఒకవేళ మరీ నెల నెల వడ్డి
పడతాయి ఇంట్రెస్ట్ పడతయి
ఎంతా పడా తయో
ఇగ వన్ రూపికి ఇగ పా పావాల వడ్డీ ఏదైనా వాస్ వన్ రూపి ఏనా వత్తది
బయట ఇచ్చినట్టు ఉండదు అన్నమాట ఇగా
బయట ఇచ్చినట్టు ఉండదు
హ్
బయట ఇస్తే ఏమో టూ టూ పర్సంటేజ్ ఉంటది అంటే టూ థౌజండ్ వస్తది. అందులో ఉంటే ఏమో వన్ పర్స్సెంట్ ఉంటది
హ్ కాకుంటే మనకి ఎప్పుడు అవసరం ఉంటె అప్పుడు తీసుకోవచ్చు. అంతే గాదా కాకుంటే ఇంత టైం అని ఉంటద
మనకి ఎప్పుడు అవసరం ఉండి ఇయల ఏసినా మళ్ళ రేపు కావాలంటే రేపు తీసుకోవచ్చు ఓన్లీ సేవింగ్ చేసుకోవడమే ఏమౌంట్ అదే ఫిక్స్డ్ డిపాజిట్ చేసినవు చేసినవు అనుకో ఒక ఐదు లక్షలు కానీ పది లక్షలు చెత్తే దానికి ఫిక్స్డ్ రేట్ ఉంటది సిక్స్ పర్సెంటో సెవెన్ పర్సెంటో ఉంటది
ఆహా ఆయితే ఇట్లనే ఇతను మనకు అవసరం ఉన్నప్పుడు తీసుకోవాల అనుకుంటున్నాం ఇట్లా కూడా వడ్డీ కల్పితారులే గాని
తక్కువ వస్తది
ఆహా
మనం అనుకున్న దానికి రాదు
కాకుండా మరి బయట కొంతమంది ఇస్తారు మంచిగా మరి కొంతమంది ఇయట్లేదు. అది కూడా మంచిదే లె గానీ
బయట ఇచ్చినాం అనుకో ఇయాళ ఇచ్చినాం ఇక పది రోజుల తర్వాత మనకు అవసరం ఉందనుకో మనకి ఇత్తర వాళ్ళు ఇయ్యరు.
ఏయళ మళ ఆయన కొంత మంది దగ్గర ఎట్లా తెలుసా ఇచ్చినప్పుడు నువ్వు మనకు వాళ్ళ దే మన దగ్గర నుంచి తీసు కునేటప్పుడు ఉన్న మర్యాద మళ్లిచేటప్పుడు ఉన్ననే ఉండదు.
మన దగ్గర తీసుకునేటప్పుడున్న మాట మళ్ళ ఇచ్చేటప్పుడు ఉండదు మాట తేడావడం
హ అట్లా ఉంటది ఆ మంచినే ఉన్నది.
ఏమ డబల్ వస్తుందట్టు అనిపిస్తాదా?
అట్ల ఏం లేదు మంచిగా క్లియర్ అనే వస్తుంది
అ నేను ఎప్పుడే టాబ్లెట్లు వేసుకున్నాను జలుబుకి
ఆహ అంటే కొంచెం మంచిన ఉందిలే వాయిస్ కూడా కానీ ఇంకా కొంచెం మ్ కానీ అంటే నీది వాయిస్ వేరే ఉన్నా చేంజ్ ఉన్నా కూడా నీట్ గానే వత్తాన్ది.
ఆ
ఉ
ఎలాన్ ఎంకరేజ్ చేస్తారు
ఈరోజు కరి అంటే ఏం లేదు లేగాని వాళ్ళకి బాక్స్లలకు పెట్టిండి
ఆ ఓకే
మ్
మర మీక
మాకు ఏం లేదు మాకు నాయను నిన్న కాకరకాయ పచ్చడి చేసిన
ఆహ అవున
ఇగ అదే ఉంది
మా పిల్లలకు ఏమో ఎగ్రైస్ చేసినా బాక్సికి నాకు పిల్లలకి య మా ఇంట్లో మా సారికి, మా మావయ్య గారేమో చిన్న చేపలు తెచ్చుకున్నాము చేపలు పూసిపెట్టా
ఊఉ ఉమ్ జల్ద ఉమ్ ఉహు ఊఉ అదే ఆహా
బ్రేడ్ మీద జామ్ వేసిస్తే తిన్నారు ఇగ మార్నింగ్ కూడా అదే తినిపియాలి.
ఆహా ఇగ వాళ్ళకేమో నేను ఒక ఆయనక్కేమో పులిహోర చేసినా ఇంకొకా ఆయన కేమో అది ఎగ్ వండిన ఉల్లిగడ్డతోని
ఆహా
అట్లా ఇగ మాకేమో నిన్న నిన్న రెండు కూరలు ఉన్నాయి గొంగురనేమో కూర వండి నా కాకర్ య్ పచ్చడి చేేసిన ఇగ్ అవి ఉన్నాయి మాకు ఇగ వాళ్ళకేమో ఒకరికి పులిహోర ఒకరికేమో ఎగ్ మళ్ళీ ఇగ మాకు సాయంత్రం ఏమన్న చేసుకోవాలి
క్కడ అంతే రెండు మూడు కూరలు వండల్సి వస్తది
ఎవరో వచ్చినట్టుంది మా కుక్క ఒక్కటే ఓర్రుతాంది
అవున
మ్ ఆ ఇంకా తిన్నరా అన్నం
ఆ తిన్నా తిన్నా ఇగ మిషన్ మీద కూర్చున్నాాం చీర ఫల్ ఒకటుంది ఏసేది
మెషిన్ కుడతావ నువ్ అంటే వేరే వాళ్ళయి తీసుకుంటావా
మములుగ చీర పల్స్ లంగల్ మ్ అవి కుడుత
ఆహా
ఏదో ఖాళీగ ఉండకుండా టైం పాస్ కా
అదేలే
మ్
అ
జాకిట్లు కుట్టుకోవడమే
ఏయ్యో ఒకటి మరి ఏం చేతం మనయి మనం అంటే మామూలుగా పిల్లలయి అయినా చినిగిపోయినాయి కుట్టుకోవడానికైనా కూడా ఎం త సేవ్ అసలు మరి
అవును చాలా సేవే
ఒక్ కొంచెం కుడితేనే వాళ్ళు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు తీసుకుంటారు గీత్త దానికి
హా
అ
బయటే వాళ్ళయే కుడుత లంగాలు డబల్ కుట్లు వేయడం చిరల పళ్ళు వేయడం మా డ్రెస్లు కుట్టడం ఫిట్టింగ్ చేయడం సైజ్ ఫిట్టింగ్ ఇవన్నీ చేస్తా నైటీలు ఉంటే నైటిలు వేస్త అన్ని ఏత్త నాకు జాకిట్లు కుట్టడము మరిదబ్బా ఇంట్రెస్ట్ పెడితే వస్తది లే అది ఎంతలోప్ రావాలి కానీ మనం ఇంట్రెస్ట్ పెటం
అదే
ఒక నేర్చుకోవాలంటే ఒక వన్ డేలో నేర్చుకోవాల
ఇగ కుట్టుకోవచ్చులే కని అయినా కుట్టి నాక కొద్ధిఏదన్నా అయినా కూడా మా చిన్నమ్మ కుడ్ తది తెలుసా మిషన్ మా అమ్మ దగ్గర కూడా ఉన్నది మా చిన్నమ్మ కుడుతది మా చిన్నమ్మాయితే చాలా సంవత్సరాల నుంచి కుడుతంది ఇగ ఆమె ఇప్పుడు మానేసింది ఎక్కువ కుట్టట్లేదు ఎవరిది తీసుకోవట్లే అవక్ కి బాగా కళ్ళు సరిగ్గా కనబడుతలేవు కాళ్లు అన్ని వాస్తున్నయట నడుముల నొప్పి వాటి వల్ల కూడా మా అన్ని ఇబ్బందులే
మిషన్ అంటాం కానీ మిషన్ తో కూడా చాలా బాధనే ఉంటాయి నేర్చుకుంటా అంతా గరిపోతది దాని మీద
తా ఉంటాయి
మేడనా అల అరుగుతాయి చూసి చూసి చూపు తగ్గుతది కంటి చూపు కూడా నడుము పోతది
అవి ఫస్ట్ వచ్చే పైసలు చూసుకుంటరు కానీ మనకు పెట్టే పైసలు ఎక్కువ
అవును
మనకేమన్నా అయితే ఇంగ
ఆహా అక్కడ కింద పోత మా మమ్మీ పుట్టబట్టే ఫిఫ్టీ ఇయర్స్ అయితు
ఊ ఉ మా చిన్నమ్మ కూడా అంతే మా చిన్నమ్మ కూడా అంతే
అ మా పిన్నిలు పుడతారు మా పిన్ని వాళ్ళు మా బాబాయిలు మా మే మేనమామలు మా అక్క మా అన్నయలు అందరు మిషినొచ్చు
ఉ
ఇ
అదే
ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం వచ్చు నేనే అందుకు నేర్చుకో
అయినా మరి మీ దాంట్లో ఎక్కువ మిషినె కుడత తెలుసా నేను ఎక్కడైనా చూత్త తెలుసా
అవును
మీరు పద్మశాలినే కదా
అవును
ఉమ్ అదే మరి బో చాలా మంది ఎక్కడ చూసినా కూడా మిషనే కూడతారు
మిషన్ కుడతారు మళ్ళా చేనేత బట్
ఆ అవునవును ఉమ్ అసంటీ నెత్తరు మా అమమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా తెలుసా వాళ్ళు అన్ని ఇట్ల చీరలు గినిక నేర్ తా ఉంటారు హు ఆ అన్ని అమె ఉ గొల్లోళ్ళు చాలా మంది ఉంటారు అటు సైడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి సైడు ఇగ వాళ్ళ గన్నీ ఇగ పంచలని వాళ్ళకి కట్టుకునే చీరలు వాళ్ళు వెరైటీ గట్టుకుంటారు వాళ్ళ పైటలు కూడా ఉమ్ మళ్ళీ పెద్ద పెద్ద చీరలు వాళ్ళు హు ఆ అలా టి బాగా ఇత్తరు తెలుసా అయినా కూడా అవి మస్తు మరి ఇప్పుడు మనం కొన్న వాటికంటే అవి మస్తు మందంగా ఉంటాయి
అవి మంది క్వాలిటీ ఎక్కువ వాటికి కానీ చీరలు ఈ మధ్యలో వచ్ షాపింగ్ మాల్స్ వల్ల చీరకి వాల్యూ లేకుండ పోయింది బా
ఆ మరి అంతే కదా ఇప్పుడు ఎందుకు ఇవి వేలకు వేలు పెట్టి అ గితతదన్న అయితే దాన్ని మూలకు పడేత్తే ఇప్పుడు ఆటికి ఈ అయి చూడ్డానికి అంటే ఇక మన కలర్ఫుల్ గా కనపడకున్నా కూడా అవి మస్తు రోజులు ఆగుతాయి మళ్ళా బట్టలు
ఆ క్వాలిటీ కూడా మంచిగా ఉంటది
ఉ మరీ అల్లించుకుంటారు తెలుస వాళ్ళ అంటే ఇట్లా మామూలుగా వాటిని చీరల్ని కావాలని దగ్గర ఉండి చేపించుకుంటారు గొల్లొల్లు అయితే
ఆహా
మరి అవి బాగుంటాయి
చాలా బాగుంటాయి అవి ఎన్ని రోజులైనా ఆగుతాయి నేత చీరలు
ఉమ్
ఒక
మన అంటే అవి కూడా మంచిగా చేస్తారు తెలుసా మరి కొన్ని
అవును దారలు వడకడం గానీ మా ఇప్పుడు మాఆడబిడ్డ వాళ్ళు కూడా చేస్తారు
ఆ మరి పట్టుతోనే మన బోర్డర్ పట్టుతోనే ఇంకా మనకు ఇష్టం వచ్చినట్టు ఎట్లా అంటే అట్లా తయారు చేసుకుంటారు
అవును
వాళ్ళు కలర్ కూడా బలే ఎతుది తెలుసా నేను చూసిన వాళ్ళు మన నేసేది వేరే తిరిగా అయితే వాళ్ళు కలరు వేసేది వేరే తిరిగా వాళ్ళు బలే గేత్తరు వాళ్ళు
అవి దారాలన్నీ కండలు చుట్టి అన్ని మిషన్ ల పెడతారు పెట్టడం వల్ల ఒక దాని తర్వాత ఒక్కటి వరుసగా దాంట్లో యాడ్ అయిపోతాయి
మళ్ళాహా మన కలర్స్ ఎట్ల ఎత్తరు ఇట్లా మన కొన్ని వైట్గా ఉన్న వాటికి కూడా కలర్లు ఇట్లా తీసేయగా అసలు అవి పోవు కలర్స్ అయితే మంచిగా ఉంటాయి
మంచిగా ఉంటాయి పోవు అవును
మనం వందల వేల వేలు పెట్టి కొన పెట్టికున్నాయే ఇట్లా పీండగానే కలర్స్ పోతాయి ఆ
మ ఫైవ్ హండ్రెడ్ పెట్టి ఒక చీర కొన్న అది ఇట్లా పెట్టి ఇట తీసే సారి కలర్ పొయింది పైన పెయింటింగ్ వేసుంది పర్పుల్ కలరు
ఆ అదదే
పెయింటింగే ఉసి పెయిం
చూడ్డానికేమో అట్లా కలర్ఫుల్గా కనపడతాయి ఇప్పుడు వచ్చేటియి కూడా అట్లే ఉన్నాయి అన్నీ
చాలా వాల్యూబుల్ అబ్బా పదైతె తేలు కావాలు చాలా గ్రేట్ ఇప్పుడు సిరిసిల్ల సైడ్ బాగుంటారు మాస మావోళ్ళు
మ్
ఇప్పటికి అదే వృత్తి చాలా మంది ఇక వాళ్ళ పిల్లల పిల్లలకైతేనే కొద్ది జాబ్ వస్తు జాబ్కి వెళ్తారు చుట్ప అమ వాళ్ళ ఏజ్ వాళ్ళమో మిషీన్లు కుడతారు ఏ ఏదైతే అది నేర్చుకుంటా ఉంటం
ఆ ఇకదే మిషిన్ ఇట్లా నేర్చుకున్న వాళ్ళు ఇట్లా బట్టలు నేసే వాళ్ళు బయట పన్లకి పోరు వాళ్ళు వాళకు
ఇ యావే పన్లు సరిపోతాయి కదా బయట పన్లకెలరు
ఉమ్ అవును
అ బట్టల కూడా అమ్ముతరు మాదాంట్ల
ఆ అమ్ముతారు చూసిన నేను కూడా వాళ్ళు నేసుకుంటూ బట్టలు కూడా అమ్ముతారు తెలుసా ఆ ఇక కొంతమంది అమ్ముతలే కొంత ఏజ్డ్ ఉన్న వాళ్ళయితేనేమో ఎత్తరులే కాని వాళ్ళు వేరే వాళ్ళు వచ్చ తీసుకొని పోతారు అట్లా
అవును మన కేటిఆర్ కూడా చే చేనేత గార్మి కోసం ఒక మిల్లు మిషన్ కూడా పెడతా అన్నారు ప్రాజెక్టు తీసుకొస్తా అన్నారు కొత్తగా
హ్మ్ ఏ ఆహా మరి అందరికి పెడతారు కదా ఏ క్యాస్ట్ వాళ్ళకు ఆ క్యాస్ట్
అవును కేటగిరీ
కళ్ళు తీసి వాళ్ళకి ఏదో బందు అని అది అని ఇది అని ఇత్త అని అప్పుడు అన్నారు కదా
ఉన్నది
ఇచ్చీర్లు కొంతమందికి కళ్ళు తీసేవాళ్ళు టీవిఎస్ లాంటి వి అవి గూడ ఇచ్చిర్రు
అవునా
హుమ్
ఇస్తే మంచిదేలే
ఇప్పుడు కాదు అంత ముందుకి ఇచ్చినయి అవి కేసీఆర్ ఉన్నప్పుడు చెయ్యాయి
ఇవి ప్రభుత్వం వచ్చిన కాంచీ ఏం రాలే
ఏం రాలేదు మరి ఏం చెత్తండు ఏం చెత్తలేడు
అవును
హమ్ సరేలే అంటున్న
సరే అబ్బా ఉంటా బాయ్
ఆ స